ఆ చెప్పండి హలో
హలో
హలో వినపిస్తుందా చెప్పండి ఏమి చేస్తున్నారు
హలో
హలో నాకు వినిపిస్తుంది
హలో చెప్పండి
హలో
హలో
హలో వినిపిస్తుంది చెప్పు అదే హలో
తిన్నారా
ఆ తిన్నా మీరు
ఉమ్
ఎంచెస్తు
మీరుండే ప్లేస్
ఆ ప్రసెంట్ ఇక్కడ బెంగళూరు లో ఉంటుందా
అక్కడ ఫేమస్ టెంపుల్స్
హలో
హలో అక్కడ ఫేమస్ టెంపుల్
ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ సా ఇక్కడ అయితే చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి అని శివాలయం కానీ ఇస్కాన్ టెంపుల్స్ లైక్ చాలా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి అలాగే ఇక్కడ టెంపుల్స్ కంటే విజిటింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి ఐ మీన్ వండర్లా బాగుంటది ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేకి అలా వండర్లా అనే ప్లేస్ బాగుంటది ఇంకా నియర్ బై చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇవ్ ఇక్కడికి వస్తే ఒక వన్ వీక్ అలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చే చేయచ్చు నంది హిల్స్ కూడా వెళ్లొచ్చు మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు
హైదరాబాద్
ఓకే వెళ్ళారా మరి హైదరాబాదు లో ప్లేసెస్ కి ఎక్కడికి అయిన
హ ట్యాంక్ బన్ చార్మినార్
చార్మినార్ కు వెళ్ళారా
ఉ అక్కడ బ్యాంగిల్స్ బాగుంటాయి క్లాత్స్ బాగుంటాయి
కే
ఒక జాతరకి వెళ్ళిన వైబు వస్తుంది సూపర్ ఉంటుంది నైట్ టైమ్స్ అయితేనే బాగుంటాయి ఎక్కువగా
ఓకే
అట్రాక్టింగ్ ఉంటాయి
ఫ్రెండ్స్ తో వెళ్లారా
ఆ అవును మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయితో వెళ్ళాను
ఓహో బెస్ట్ ఫ్రెండ్ ఓకే
క్లాత్స్ బాగుంటాయి
ఓకే ఆహో బ్యాంగిల్స్ అక్కడ ఏవో స్పెషల్ స్పెషల్ గా అక్కడే తయారు చేసు ఇస్తనని చూసా
నార్మల్ వి తీసుకున్నాం కాని అంత టైం లేదు మిడ్ నైట్ ఏళ్ల
ఓకే మిడ్ నైట్ ఆ
ఇంకా ట్యాంక్ బండ్ బాగుంటుంది స్టాచ్యూ ఉంటుంది
అవున అ
ఇంకా ఎవ్రీ వీక్ శివాలయంనికి వెళ్తాము
ఉహు ఇంకా
ఇంకా
ఇంకా అ ఇలా కాకుండా ఎక్కడకన్నా టెంపుల్స్ వెళ్ళారా లైక్
ఉ శివాలయం ఇలా వెళ్తాను
శ్రీకాళహస్తి విజిట్ చేశారా
హా
ఉ అది ఎక్కడ అది ఎలా ఉంటది
సండే అయినా సరే రష్ ఎక్కువ ఉంటుంది ఫేమస్ టెంపుల్
హ ఇనను
అక్కడ ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు ఏ ఫెస్టివల్ అయినా ఇంకా కాళహాస్తిలో అయితే దుర్గమ్మ టెంపుల్ స్వర్ణముఖి నది ఐస్ క్రీమ్ ఇలా చాలా ఫేమస్ ఐటెమ్స్ ఉంది ఫేమస్ ప్లేసెస్ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి
ఓకే తిరుమల తిరుపతికి కెళ్ళారా తిరుమల అక్కడ చాలా బాగుంటది కదా ఆ ఫ్రెండ్స్ వెళ్ళారా ఫ్యామిలీ
ఫ్యామిలీ
ఓకే బై వాక్ వెళ్లారా అంటే స్టెప్స్
చిన్నప్పుడు వెళ్లాను లాస్ట్ ఎండ్ ఇంటర్ ఇంటర్ లాస్ట్ లో ఇంటర్ ఎండ్ లో వెళ్ళాను అదే నాస్ట్ బై వాక్ తక్కువ టైమ్స్
ఆ
బస్
హ
మీకు ఆ మేము కూడా ఏరియ వెళ్తా ఉంటాము నచ్చే వెళ్తాము దర్శనానికి మీక ఎంత టైం పడుతుంది
ఏంటి
దర్శనా అనికి నకు ఎంత టైం పడుతు
మీ వాయిస్ ఇనిపించట్లేదు స్లోగా వస్తుంది
నెట్ ప్రబ్లం
హలో కొంచెం మొబైల్ ద దగ్గర పట్టుకొని మాట్లాడతారా
ఆ ఓకే దగ్గరే పెట్టుకున్నాం బట్ ఇప్పుడు వినిపిస్తుంది ఆ
మాకు వన్ హవర్ జర్నీ మేము ఇయర్ లోనే ఉంటాం కాబట్టి మాకు కాళహాస్త్రి తిరుమల ఇవన్నీ దగ్గరే
అ
మీకు
మేము కొంచెం దూరం మాకు తిరుపతికి సిక్స్ అవర్స్ అలా పడుతుంది అంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి స్టెప్స్ ఉంచి అలా వెళ్ళేసరి స్టెప్స్ నుంచి వెళ్ళ ఫైవ్ అవర్స్ పడుతుంది దర్శనానికి ఆల్మోస్ట్ వన్ డే టువల్ అవర్స్ అలా పడుతుంది అంటే అది బేస్డ్ ఆన్ పీక్
ఉ
అక్కడ ఎక్కువ జనాలు ఉంటే మనకి ఎక్కువ టైం పడుతుది లేద తక్కు ఉంటే నార్మల్ గా వెంటనే ఫాస్ట్ గా వచ్చేస్తాం ఒకే
నెల్లూరు బీచ్ కెళ్లారా
ఆ వెళ్లను అక్కడ కూడా చాలా బీచెస్ ఉన్నాయి్ కదా మైపాడు బీచ్ ఇంకా వేరే వేరే బీచెస్ కూడా ఉన్నాయి చాలా బాగుంటది అండ్ అక్కడ ఫిష్ ఫ్రై
ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా చె చెప్పుకోవాల్సినివి గోల్డెన్ టెంపుల్ ఎల్లర
ఆ గోల్డెన్ టెంపుల్ ఎప్పుడో నేను
బాగిల్స్ వేసినా మనీ వేసినా కోరికలు తీరుతాయి అంటారు కదా
ఆ అవును వేసాము కూడా ఐ మీన్ టెన్త్లో ఉన్నప్పుడు మేము టూర్కని స్కూల్లో టూర్కి వెళ్ళాం
నేను సెవెన్త్ స్కూల్
ఆ మేము కూడా సేమ్ స్కూల్ లో టూర్ కెళ్ళాం అప్పుడు వెళ్ళాను బ్యాంగిల్ తీసి మరి అక్కడ వేసాము ఎమ్ కోరికతిరిందో తెలీదు మీరు కూడా ఫ్రెండ్స్
అవును సెవెంత్
సెవెన్త్ లోనా ఎస్ ఏ ఇంకా ఏమి ఇంకా చాలా చాలా ప్లేసెస్యే ఉన్నాయి మనం ఊ వెళ్ళాసినవి ఇంకా ఇక్కడ బెంగళూరు లో కూడా చాలా ప్లేసెస్యే ఉన్నాయి అం కాటేరమ్మ టెంపుల్ అని ఇక్కడ చాలా
మీ పులివెందుల్లో ఫేమస్ మీ ఊర్లో ఫేమస్ అయింది చెప్పండి
మా ఊ మా ఊర్లో చాలా అంటే ఊరికి కాకుండా దగ్గర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట సో గెండికోట అనేసి ఒకటి ఫేమస్ ఉంటది అది ఎక్ ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ అక్కడ స్టే కూడా చేయొచ్చు అండ్ ఇప్పుడు చాలా డెవలప్ చేసారు దాన్ని సో ఇక్కడ వన్ డే స్టే చే సీ ఫైట్ క్యాంప్ అనేది ఒకటి పెడతారు వాళ్ళే సో మనం స్టే ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు దాన్ని బాగా విజిట్ చేయొచ్చు నైట్ టుక్ నైట్ స్టేంగ్ కూడా అక్కడే ఉంటది సో అది దగ్గర్లో మాకు చాలా ఫేమస్ అ టెం పులి వేందుల్లో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా ఫేమస్
మా మా ఊర్లో అయితే తిరుమలలో ఉన్న టెంపుల్ ఆస్టీస్ నా ఊర్లో అలా కట్టించారు
ఓకే
సేమ్ చాలా ఇప్పుడిప్పుడు ఫేమస్ అవుతుంది
ఆ చెప్పండి
ఇంకా గ్రామ దేవతలు ఫేమస్ పమటయ్య వంగారమ్మ టెంపుల్స్ ఫేమస్
కాటేరమ్మ టెంపుల్ అని ఫేమస్ అది అక్కడికి వె
పడమటయ్యా య్య బంగారమ్మ ఫేమస్ మనం ఇలా మోక్కుకున్నామంటే అమ తీరినప్పుడు మనం మొక్కు చెల్లింతే సరిపోతుంది
ఓహో మరి మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా అలా
మా ఇంట్లో వాళ్ళు
మీరు అలా బాగా ట్రస్ట్ చేస్తారా వాటిని
దేవుడంటే నమ్మకం లేద
ఊహు అవును అంటే మీరు అలా ముడుపు కట్టి అలా చేస్తారా
మీ ట్రస్ట్ చేస్తారా
హలో
మీరు ట్రస్ట్ చేస్తారా హలో హలో హలో హలో